ఆ అనను మ్మ్ ఇంకేముంది అప్పుడే హలిడే కూడా అయిపోయింది ఈరోజు సెకండ్ సాటర్డే
టైమ్ కూడా అయిపోయితుంది ఈవనింగ్ అయిపోయింది
వినింగ్ పనులు చేసుకోవాలి ఇంట్లో అ
ఉ పొద్దున్ లేవడం చేయడం తినడం ఇవే సరిపోతాయ్ తప్ప
వండుకొ వోటం కడగడం
మ్ అసలు మ్ ఏం హాలిడే అన్నట్టు గుడుండదు ఎప్పుడైపోయింటది ఏం కథో
ఆఫీస్ కెళ్తేనే బెటర్ అండి ఇంట్లో ఉంటే ఎన్నో పనులు చేయాలి ఆఫీస్ లో ఉంటే ఒకే ఒక్క పని
ఆహా ఆఫీస్ కి వెళ్ళినపుడు గుడా అబ్బ ఈ పనే ఆ రోజు వీక్ ఎనబుల్ చేసుకున్నాంలే హాలీడే అప్పుడు చేసుకుందాంలే అనుకుంటాం ఆ పని చేసే లోపల హల్ గూడా అయిపోతది
అవునవును హు
రెస్ట్ తీసుకునే అంత కూడా ఉండదు ఇంగా
అవును కనీసం వారానికి ఒక్కసారి అయినా చెక్కెసి అయిన తినాలి అంతే మంత్లీ ఒకసారి ఐనా హెయిర్ ప్యాక్ వేసుకోవాలి ఫేస్ ప్యాక్ ఏసుకోవాలి ఇంట్లో
మనల్ని మనం కేర్ చేసుకోవడం అరగుద్దు జగనం అం
అనుకుంటామా కానీ సెకండ్ సట డే అయిపోయింది కూడా వేస్ ప్యాక్ లేదు ఇద ఏర్ తెలియదు మ ఓన్లీ హోం ప్యాక్ అ
హుమ్ హోంబ్యాగ్ కొల్లకి చాలా పనులు ఉంటాయి దాన్ని ఉంపాకు లో అవన్నీ చేస్ తేనికి సాలయి ముద్ర సమీపొద్దుడికి మరి రేపన్నా మన ఎప్పుడన్నా చేసుకున్నాంలె అన్పిస్తది
అవును ఇంటే కొన్ని సంవత్సరాలు అలాగిన తర్వాత ట్యాన్ తోటి నల్లగా అయిపోతా అనూ ఇప్పుడు అనిపిస్తుంది పర్సనన్ కే తీసుకుంటే బగుండేది అది
కానీ. మనం తీస్కోలేం మనకందరి. టైం ఉండదు అంత ఓపి.
ఆ ఫస్ట్ అస్సల్కి కో. కొంచెం టైం దొరికినా గాని అమ్మో దొరక్క దొరక్క దొరికింది కాసేప్ నిద్రబోధము రెస్ట్ తీసుకుందాం అనిపించింది. గాని అ ఫేస్. ఏరు ఏర్ ఏరు తీసుకోబుడ్డికదూ.
ఆ ఫెస్టివల్ కి షాపింగ్ జేస్.
అహ. లేదు.
అ
ఊ ఆ మాకు తీర్ణలుండిద్డి మా ఊరు తీర్ణల మొన్నే ఐపోయింది. ఆ ఆ ఎందు. తారీఖ ఐపెంది. మార్చి ఇంకా అదే అప్పుడే చేస్తాము షాపింగ్ పిండి వంటలు అన్ని.
అవునండి ఓపేస్. వళ్లగా.
ఆ వేస్ట్. ధో తీర్ణల్ ఐతర్వాత గాయి ఇగా ఉగాది. తీ అంతగా నార్మల్ గా. పూజ చేసుకుంటాం అంతే ఇంట్లో
ఆ మేమైతే ఉగాది. హి కుంచం ఇల్లు మొత్తం చిమ్మేసేసి.
ఆ. ఇగా న్యూ ఇయర్ లెక్క.
ఓ అవునవును కొత్తగాన్ని కో. బట్టలు. కొట్టమని మంచిగా షాపింగ్ చేస్త తన్ నేన్ గుడా పోలేదింక.
ఉమ్ కే పాలెం ఉందా మన ఇంట్లో.
లేదండి మాకప్పుడు. అమా అ. హస్బెండ్ వాళ్లురోచ్చేసి ఈ డ్యామ్ దగ్గరలో ఉంది యా దాన్ని వట్ ర్ ఎక్కువయేసి ఫ్లో ఎక్కువయి మునిగిపోయిందనమాట.
ఓకె ఓకె డ్య
గవర్నమెంట్ దానికి అమౌంట్ ఇచ్చి సపరేట్గా ఇంగో చోట ఇల్లు ఉ స్థలం ఇచ్చి ఇల్లు కట్టిచ్చినారు. అట్లే మా ఏం లేవు జస్ట్ ఇల్లు దప్ప
అదే ఉగాదికి కొత్త పంట వస్తది కదా అని
మ్మ్ అమ్మోల్లకైతే ఉన్నాయి. నిన్ననే అయిపోయింది పంట కూడా బై వో మ్మ్ అమ్మడానికి కూడా ఆరబెట్టినారు వేరుశనగ ఏస్తారా?
ఆహా ఓకె ఓకె
మ్మ్ అమ్మ ఒక్కతె కష్టపడతాదన్నట్టు నేను కూడా వెళ్ళేసి నిన్ననే అంతే ఒక బుధవారం ఏమో వచ్చిన.
ఆహ దెగ్గరేనా అమ్మ మ వాళ్ళరు
వన్ అవర్ వన్ అవర్ జర్నీ. మీకు అమ్మవాళ్ళూరు అత్తవాళ్ళూరికి టైం ఎంత జర్ ఆ నీకె దగ్గరింగ మాకు వన్ అవర్ అంత దగ్ టైమ్ బడ్తుంది. కానీ పర్లేదు. ఎందుకంటే, ఈ బస్సులు ఎక్కువ బాగా తిరుగుతూనే ఉంటాయి హాఫ్ అన్ అవర్ కి అవి అట్లా తగిలించే అల్లాయి. ఓ బస్సస్ ఉంటాయి కాబట్టి ఇబ్బంది లేదు.
ఆ మ్మ్ ఓకె
అహ
ఇంగ నేనసలుకి ఇప్పుడు ఇప్పటికి వెళ్ళి త్రీ మంత్స్ అవుతుంది. పిల్లలతోనే సరిపో ఇద్దరు చిన్నపిల్లలే. ఆ
ఎన్నియర్స్ అండి ఇద్దరికి?
పెద్ద ముఖ్యమో రేపు ఎపు ఏప్రిల్ ఫోర్త్ కి ఫోర్ ఎల్లి ఫిఫ్త్ ఒస్ సరె ఫిఫ్త్ ఇయర్ వొస్తాది. చిన్నామకి, ఏమో సెకండ్ ఇయర్ రన్నింగ్
దే ఇంగా పడకి టైం ఉంది
అవును
ఆ పేర్లు
ది
ఆ
చిన్నమ్మ ఇం ఇంట్లోనే మా అక్క చూసుకునే నేనేమో ఆఫీస్కి వెళ్ళి వస్తాను
ఆ పేర్లు పిల్లలకు అబ్బా అశ్విక జశ్రీ బవున్నయ్ పేర్లు
ఆ
మా పాప పేరు యశ్వితా
యాష్
ఆ జష్విత జష్వికా
ఆ
యశ్విత
ఓకే యశ్విత ఉమ్
ఇంకేం అండి విశేషాలు
ఇంక అంత మామూలే మాకి అంత ఫారెస్ట్ సరిన్నమాట మారి పల్ మండ మల్ ప డిస్క్
ఆ ఏంటండి
డిస్టక్ అనమాట ఇట్ సైడ్ ఎక్కువగా ఫాస్ట్ ఉంటది
ఆహాహా
ఆ ఆహ
ఏ విన్నటె ఉంది గానీ అం ఆ ఐడియా లేదు
గుంటూరు కారం మా పల్నాడు దగ్గర దగ్గర గుంటూరు దగ్గరే అంతకు ముందు మాది గుంటూరు డిస్టిక్ కే మొన్నట్ జిల్లా లు వేరే కదా
ఆ చేసినాడు చేసినడు
మ విజ
స్టార్టింగ్ అయితే అనంతపురం ఉంది ఇప్పుడు సత్య సాయి డిష్ట
ఆ శ్రీస్ సత్య సాయి
ఊ
ఓకే
అన్నమాట పట్టప్పర్టిప్పుడు మా డిస్ట్ అట్లా అబ ఆ మనకి ఏదైతే అలవాటు ఏందో దాన్నే అనుకుంటాం కదా ఎప్పుడు సడన్ గా చెప్ప వాళ్ళని కూడా పాతదేదై మ దిశ అదే జిల్లా అదే చెప్తాం
అవును అసలు జిల్లాలో పేర్లు మారినప్పుడు ఫస్ట్ గుంటూరు అని చెప్పుకుని అలవాటుగి మళ్ళీ పల్నాడు అని చెప్పుకోడానికి ఆ బాధెస్తుంది అంటే ఓన్ చేసుకున్నాం గుంటూరు అన్న పేరుని
అవును అది నేను కూడా చానా ఫీల్ అయినాను అప్పుడు నే సేమ్ ఇదే ఫీల్ అయింది నాకు కూడా అప్పుడు బాగా అనిపిస్తాంది
పిక్నిక్ అలా వెళ్ళినప్పుడు కూడా ఎవరన్నా ఎక్కడి నుంచి వచ్చారు డి గుంటూరుని చెప్పు ఉంటాంగ మ సొంత ఎలా చె
అదే అలవాటుయిపోయి సడన్ గా మార్చాలంటే బాధ
అవును
మనము ఎ ఎక్కడైనా సేమే ఉంటది కానీ ఎందుకో ఆ ఒక సొంత ఊరు లాగా ఫీల్ అయిపోతాం కాబట్టి
అవును
మళ్ళీ సడన్ గా మార్చాలంటే టైం పడుతుంది
అదే అంటాడు కదా ప్రకాష్ రాజు, ఇండియన్స్ సెంటిమెంటల్ ఫు. పోసాన్ని.
అదే అదే.
కనీస్ అది లాస్ట్ పేపర్ల విషయంలో. కూడా సెంటిమెంట్ ఉమ్.
తే గట్ మనక్, మనస్ఫూర్తిగా అనుకున్నామంటే ఓద్. ఎక్కువ.
అవును.
ఉమ్ అంతెందుకు మనం ఏమన్నా ఇప్పుడు, మంత్ మారిన, ఇయర్ మారిన గూడా. సేమ్ అదే ఇయర్. రెండు రోజులు, మూడు రోజులు, ఒక వారం వరకు గూడా మర్చిపోలేం. రాసేటప్పుడు అట్లనే కన్. టిన్యూ చేస్తాం.
అవును, అవును ట్వంటీ ఫైవ్ రాసి, ట్వంటీ. సిక్స్ లోక్ ఓచ్చాక గూడా.
ఆ అదే అదే అండి, అట్లానే ఉంటుంది. అ
అఓే అదే మొన్న యూట్యూబ్ లో ఒకర్. రీల్ చూసాను, వాళ్ళు ఎక్వేరియం లో ఫిష్ పెంచూకుంటున్నారు. ఒక ఫ్యామిలీ. ఆఫెక్ష ఎన్నో సంవత్సరాల్ ఏడు సంవత్సరాలు, ఎనిమిది సంవత్సరాల తర్వాత చనిపోయింది. వాళ్ళందర్ ఎడ్చ్. చీ దానికి గోన్త్. గుంతలో వెట్టి. ఆ ఆ . .
ఆ అది మనము, మా తెలుసున్నదైనా. ఏదైనా సరే. ఆ అట్ల అంతగా ఫ్రేమ్స్. ఇష్టం అన్నమాట దేన్నైనా.
హా చూసే వాళ్లకేమో, అది ఫిష్ జస్ట్ ఇంకా. పచ్చకుని తినే వస్తువు అనిపించింది. పెంచిన వాళ్ళకి ఆ బాగా తెల్సు.
అది ఆ బాగా తెలుస్తుంది ఇప్పుడు డాక్స్ అయినా ఇంకా ఏమన్నా ఆవులు అట్లాంటివి ఏమైనా సరే మనం పెంచుకున్నామంటే బ వాని అసలు చనిపోయిన దానికి ఏమైనా ఇబ్బంది అని కూడా మనకంటే ఎక్కువ దానిలోకి ఏమన్నా
అవును అవునువును గేదలు పెంచుకొని అమ్ముకునేటప్పుడు ఎడుకి వచ్చిదిాది వెళ్ళిపోతుంది
అవును మరి చాలా బా పెయి మన ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది మన ఇంటి మనిషి అన్నట్టు బాగా అనిపిస్తాయి
మాకు ఇప్పుడు గేద ఉండేది మేము అమ్ మా అమ్మిన తర్వాత అ అది అదే ఫోర్ వీలర్ ఎక్కించుకున్నాడు ఆ ఫోర్ వీలర్ అదే టైనికి టవన్కి వెళ్ళా అ పక్క టవన్ ఆ ఫోర్ వీలర్ మాకు కని టౌన్ లో అ మమ్మల్లో జ్యూస్ లా ఆసింద అంత మిమ్మల్ని గుర్తు వచ్చింది వెళ్లిపోతా వెళ్ళిపోతా అసలు ఏడుపు వచ్చింది ఎందుకు అమసామా అనిపించింది
అదే గదా నేను చిన్నప్పటి నుంచి మా ఇంట్లో రెండు ఏద్దులు పెడ్ తినేవాల్ అనమాట చిన్నప్పుడ్ మా ఆవుకి అక్కడే డెలివ అట్లా కన్నింది అనమాట రెండే లాగే ఆ రెండు ఎంన్ కమ్మడంలే ఆ మనక్ కే పొలాలు ఉన్నాయి కదా అని అమ్మ వాళ్ళ అట్లే పెట్టుకునేసారు పెట్టుక్నేసి అబ్బాయి బాగా పంట పొలాలు దున్నడానికి అన్నిటికి బాగున్నాయి కానీ కత్ బాగ్ కట్టేయడానికి స్థలం లేక అనుకుంటున్నావా దాదాపు ఒక వన్ వీక్ అంతా నేను నీళ్లు కూడా తాక్కోకుండా ఏడ్చుకుంటూ కూర్చునేసిన మా యామ్మా మా నానైతే లేలే తల్లి వస్తాయిలే తల్లి ఆడున్నాయి ఈడున్నాయని ఈ దన్ని మరిపించేకి చేసింది మళ్ళీ అలవాటు అయితు
అంతే కొన్ని రోజులు మరిచపో కొన్ని రోజులక కానీ ఆ టై లో ఆ బాధ ఆ ఓకే అండి ఉంటాను